హలో
హలో
హలో
అ వదిన
అయాన్ ముత్తి
హ చె
హలో ఆ ఆ వినిపిస్తుంది వదిన ఏముంది ఏం లేదు ఇప్పుడే తిన్నాం
వస్తున్నారు
ఏం చేస్త్ ఇంట్లో వదిన ఇప్పుడే తిన్నం ఇప్పుడే తిన్నాం
తిన్లా
ఉ ఉహ్ మీరేం చేస్తున్నారు చికెన్
ఏ ఇప్పుడే క్రిష్ గాడు తిన్నాడు
ఆ
ఏం కూర మీది
చికెన్ చికెన్
చికెన్ మాది ఈ రోజు పప్పు పప్పు టమాటో
పప్పు టమ్మోటన
హుమ్మ్ ఎం లేదు ఎదో క్రిష్ గాడు ఆడుకుంట్ రొండు తిన్నాను ఇప్పుడే మ్ ఇంకా ఏం చేస్తుంది బన్నిగిట్ల అందరు బాగేనా మ్
ఎల్లమ్మ పండగ పెట్టి పెట్టుకున్నాం ఈ రోజు
అవునా ఒకపోద్దుందెంది అత్తమ్మా ఏం ఎమ్ జేశిల్లు
అదే ఎల్లమ్మ త అది గుడాలు ఆ గుడలున్ను కుడుములు స్వీట్ అన్నం జేసినాం. ఎల్లమ్మకి మ్
ఇంకా
ఇంకా మ్ చెప్ చెప్పాలి.
పూజ చేసిందా జాగారం ఉందా మరి
ఆ చ చేసింది.
హుహుమ్ అయ్యో మ్ జాగారం ఉందా
మ్ పొద్దున్న టిఫిన్ చేసింది. ఇంగా మమ్మీకి హెల్త్ బాలేదు కదా ఆ చేస్ తిన్నారు వొదినా చేస్తున్నాం ఆ నేర్పించినం నేర్పించినం చేస్తుంది షుగర్ పు మొన్న నూట పదిహేను ఉంది. ఆ తిన్నాక ఎస్సే రెండు వందలు ఉంది.
ఉహుం నార్మల్గానే ఉందా
కూడా నార్మల్ గానే ఉంది.
ఆహా హా రోజు రోజు అలా మెయింటైన్ చేయమను మళ్ళీ తర్వాత కి క్రియట్ లెవెల్స్ తక్కువైయితే మల్ లి ఇబ్బంది అయ్యిదిద్ది
ఆ ఆ చేస్తున్నాం రోజుకు రోజు తిన ముందుకు తిన్నంక యేస్ న్నాం బిపి ఒకసారే చూస్తున్నాం.
మ్ ఇయ్యాల రేపు ఆరోగ్ య ఉంటేనే
ఆ అ